హలో
హలో
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుంది బ్రో మీకు
ఆ ఆ విన్పిస్త్ సగం క్లారిటీగా ఉంది మీరు అన్నారు కదా అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అతను ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలని అనుకున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ నేను ఇంజనీర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలని అనుకున్నాడు అనుకోండి
అది ఆఫ్టర్ టెన్త్ ఆఫ్టర్ టెన్న
ఆ ఆఫ్టర్ టెన్త్ అవును ఆఫ్టర్ టెన్త్ అక్కడ మనం ఏం చేస్తామంటే మీరు ఉన్నట్టే ఆ చైతన్య నారాయణ లో అంటే ఎందుకు అలా అంటున్నా అంటే ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ చాలా ఫేమస్ అయినాయి అనమాట ఇప్పుడు ఇంకా అయినాయి చాలా వియ్యగున్నయ్
చైతన్య నారాయణ అంటేనే ఇంకా కొంచము ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది డ్రెస్ కూడా ఎక్కువ ఫీల్ అవుతారు చాలా మంది నేను చూసిన స్టూడెంట్స్ లో కూడా
అవును అవు
కొంచము వెనుక వెనకడుగు వేస్తారు చైతన్య నారాయణ అంటె ఎమో
కన్ఫ్యూజులు గాని అట్టే వసూలు చేసుకుంటారు ప్లస్ ర్యాంక్లు గూడా వాళ్ళకి ఎక్కువ వస్తాయనమాట ఎందుకంటే వాళ్ళ డెడికేటెడ్ టీచర్స్ ఉంటారు. ఆ వాళ్ళ కొన్నిగా అంటే ఎస్పెషల్ వాళ్ళైతే డేస్ కాలర్స్ మోస్ట్లీఇవ్వరన్నమాట వొళ్ళు ఇప్పుడు హస్టలోని బెట్టుకుంటారు
అవును
హాస్టెల్ పెట్టుకుంటే ఏమవుతుంద అే వాళ్ు మార్నింగే నిద్ర అ లేపేస్తారు అనమాట ఫోర్ ఓ క్లాక్ లేపేస్తారు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు చదివిపిస్తారు
మరి ఫోర్, ఫోర్ నుంచి టెన్ వరక అంటే అ అంత ప్రెజర్ పెట్టకూడదు కదా ఒక్క స్టూడెంట్ మీద కూడా
ఆహా మధ్యలో బ్రేక్స్ ఉంటాయి రిలీఫ్స్ ఉంటాయి, ఆహ ప్రెజర్ కాదు నా నిద్రపోయే టైం వచ్చి చ్చసి నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ సిక్స్ సవర్స్ కంప్లీటెడ్ రెస్ట్ మధ్య మధ్య లో వాళ్ళకి ఫ్రెష్పకి, రిఫ్రెష్మెట్కి ఐ మీన్ బ్రేక్ కి, లంచ్ కి నెక్స్ట్ స్నాక్స్ కి అవన్నీ వదులుతుంటారునమాట
హమ్
సో ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజు ఫస్ట్ మామూగా వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాస్తారు దాంతో పాటు వాళ్ళు ఆ అంటే హైయెస్ట్ గురించి మాట్లాడుతున్నా అన్నమాట హైయస్ట్ స్టూడెంట్
అంటే, అంటే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ గురించి
బేసిస్ కా ఎస్ కరెక్ట్ అ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అబవ్ అనుకోండి ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్త కరెంట్ అే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తో పాటు బోర్డ్ ఎగ్జామ్స్ తో పాటు ఆ వీళ్ళకి ఆ జేఈఈ మెయిన్స్ అనే ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ చేపిస్తార అనమాట
ఉహ్ హు ఏం ఏం ఎగ్జామ్స్
జేఈ మెయిన్స్ అంటారు అంటే ఎన్ ఐ ఐటి ఎంటర్ అవ్వాలంట ఫస్ ఇప్పుడు ఫర్ ఎగ్ాంపుల్ ఐటీ ఉందినుంట ఐటీస్ ఎంటర్వాల అనుకో ఒక స్టడెంట్ ఒక స్టూడెంట్ ఐఐటీలో ల ఎంటర్ అవ్వాలంటే వాళ్ళ టూ ఎగ్జామ్స్ క్రాస్ చేయాలి
ఆహా ఓకే
ఆ సవాాలే
ఇది ఎప్పుడు, ఎప్పుడు రాయాలి
ఇది ఎప్పుడు రాయాలి అంటే ఇది ఎప్పుడు రాయాలంటే వా ఇంటర్మీడియట్ చదువుతుంటారు కదా చదువు చదివేటం లో ఆ జనవరిలో ఒక ఎగ్జామ్ ఉంటుంది
అంటే ఇంటర్ లోకి మనము స్టార్ట్ అయిపోవాలన్నమాట ఆఫ్టర్ సిలబస్ హ్మ్ హ్మ్మ్
ఇప్పుడు మామూలుగా ఇంటర్మీట్ అని చదువుతూ ఉంటాడు ఈ మధ్యలో వీళ్ళు నెక్స్ట్ ఇంటర్మీట్ అయిన తర్వాత నెక్స్ట్ బీటెక్ కి ఎంటర్ కావాలి అంటే వాళ్ళు బీటెక్ ఎంటర్ కావాలంటే చాలా కాలేజెస్ లోకి వాళ్ళ ఎంటర్ అవ్వచ్చు. కాని వాడు పిల్లోడు చాలా స్టూడెంట్ క్లవర్ స్టూడెంట్ అనుకోండి ఇంటెజె రుంటది కొన్ని వాడు ఫస్ట్
డౌట్ బ్రో ఇప్పుడు ఇంటర్ అయిపోతనే డిగ్రీ అంటారు కదా డిగ్రీ గా కుండా డైరెక్ట్ గా బీటెక్ అంటున్నారు మీరు
అవును
ఆహా అంటే డిగ్రీ వేరు బీటెక్ వేరు బీటెక్ అనేది ఫోర్ ఇయర్స్ డిగ్రీ అనేది త్రీ ఇయర్స్
ఎగ్జాట్లి ఎగ్జాట్లి నేను అద అదే దిగురు గురించి చెప్తాను డిగ్రీ గురించి నేను చెప్తాను ఫస్ట్ నేను అనేది మీరు అన్నారు గదా ఒక అబ్బాయి ఫ్లవర్ స్టూడెంట్ టయితే అతనికి మంచి లైఫ్ ఉండాలి అంటే ఎలా ఎంటర్ అయితే అంత అదొక చైర్ ఒక అబ్బాయి ఉన్నాడు మంచి స్టుడెంట్ డిసిప్లిన్ స్టూడెంట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అతను అతనికి మంచి లైఫ్ ఇవ్వాలి అంటే మనం ఇప్ మనం మాట్లాడుకునే విధానం ఫాలో అవ్వాలన్నమాట హుమ్ ఏంటంటే ఫస్ట్ అన్నట్టు ఇంటర్మీడియట్ చదువుతారన్నమాట చదివే టైమ్ లోనే లాస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లాస్ట్ లోనే వాళ్ళకీ టూ ఎగ్జామ్స్ పెడతాడు ఫస్ట్ రె టూ ఫేజ్ లో ఎగ్జామ్ పెడతాడు ఫస్ట్ రెండు ఎగ్జాంలు క్వాలిఫై అవ్వాలి అందులో ఫస్ట్ ఎగ్జామ్ ఏంది అంటే జేఈఈ మెయిన్స్ అంటా ఏమన్
ఫస్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయితే సెకండ్ ఎగ్జామ్ రాస్ డానికి లేదా
అరే అదెట్ రాస్తరు ఫస్ట్ ఎగ్జామే క్లియర్ కాలేదు ఇంకంటే ఫస్ట్ స్టెప్ కూడా అతను క్లియర్ క ఇప్పుడు అం టెన్త్ క్లాస్ ఫెయిల్ ఐతయిందని ఇంటర్మీయట్ చదిపిస్తామా
చదిపించు మళ్ళీ రాపిస్తాం కదా కట్టి సేమ్ అంటే రెండు రెండు అటాచ్ అయ్ ఉంటాయి అన్నమాట వన్
ఆ రెండు లింక్డ్ లే రెండు లింక్డ్ అనమాట ఫస్ట్ ఫేజ్ క్రాస్ అయితే సెకండ్ ఫేజ్ తీసుకెళ్తారు సో ఇప్ ఇప్పుడు అతనికి ఏం చేస్తామంటే మనము ఫస్ట్ జేఈ మెయిన్స్ ఒక ఎగ్జామ్ పెడతాం అనమాట
హ్మ్
జేఈ మేన్స్ ఎగ్జామ్ పాస్ అయినాడు అనుకోండి జేఈ మీన్స్ ఎగ్జామ్ అనేది టూ టైమ్స్ పెడతారునమాట వాళ్ళకి ఈ టూ టైమ్స్ పెట్టినప్పుడు ఆ
ఈ టూ ఈ టూ టైమ్స్ అనేది ఒకేసారి ఒకే రోజా
ఒకే రోజు పెడతారు టూ టైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైమ్ రాస్నడు మంష్ మార్కు వచ్చినాయి ఆ మంచి మార్కులు కంటేట్ చేస్తారు ఫర్ ఎక్సంపుల్ కొందరు ఫస్ట్ టై లో ఫస్ట్ టై లో రాసినప్పుడు అతనికి మంచి మార్క్స్ రాలేదు సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇస్తారనమాట రెండు సా ఒకే ఎగ్జామ్ రెండు సార్లు రాస్తారు రెండు సార్లు అంటే త్రీ మంత్స్ గ్యాప్ లో
మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్
గ్యాప్ కాదు నేను అనేదీ త్రీ మంత్స్ గ్యాప్ ఆ టూ టూ టైమ్స్ రాస్తరు ఒకే ఎగ్జామ్ టూ టైమ్స్ రాస్తారు అందులో టూ టైమ్స్ లో టూ టైమ్స్ రాసినప్పుడూ మధ్యలో వచ్చేసి త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ ఉంటది
హ్మ్
నేననేదీ జేయి మైయిన్స్ గురించి మాట్లాడు యున్నాను అంటే ఫేజ్ వన్ గురించి మాట్లాడుతున్న రౌండ్ వన్ అనుకోండి రౌండ్ వన్ లేద ఫేస్ వన్ లెవెల్ వన్ అనుకోండి
హ్మ్
ఈ లెవెల్ వల్ లెవెల్ వన్ ఎగ్జామ్ అనేది టూ టైమ్స్ జరుగుతాది
ఓకే ఫస్ట్ దాంట్లో ఎగ్జామ్ మంచిగా రాయ్ పోతే సెకండ్ టైమ్ లో రాసు
ఆ సెకండ్ టైమ్ ఆ సెకండ్ టైమ్ కూడ రాసుకోవచ్చు ఇప్పుడూ ఇప్పుడూ ఫస్ట్ టైం రాసినప్పుడు మంచి మార్క్స్ వస్తే మంచి మార్క్స్ కన్సర్న్ చేస్తారు లేదా సెకండ్ టైమ్ మంచి మార్క్స్ వస్ ఐతే ఆ సెకండ్ టైమ్ దానికి క అయితే రెండు టూ ఎగ్జామ్స్ లో ఏది బెస్ట్ మార్క్స్ ఓ ఆ బెస్ట్ మార్క్స్ ని కన్సిడర్ చేసు
కన్స ఓకే ఓకే అర్థమయింది ఆ అవును
ఇప్పుడూ ఇప్పుడూ ఇది ఫస్ట్ లెవెల్ అయితుంది అనమాట ఇప్పుడు ఈ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళ అందరికి ఏంటంటే మీ రెండు ఇనే ఉంటారు ఎన్ ఐ టి ఉంటుంది ఎన్ఐటిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్ నిట్ ని నీట్ కాదు అండి ఎన్ఐటి నిట్ నిట్ నీట్ అనేది వేరే మళ్ళీ నీట్ అనే ఎందంటే మెడికల్ మెడిక్ కల్ ఎంబీబీఎస్
దానికి సంబంధించింది ఆహా బాంది ఓకే అది ఇది పూర్తిగా టోటల్ వేరు
ఆహా అది నీట్ ట్ అనేది ఎందంటే ఆ నేషనల్ ఎలిజిబిలిటీ ఆ నేషనల్ ఎలిజిబిలిటీ ఆ అదే అదే ఈ నీట్ అంటే ఏందంటే నేషనల్ ఎలిజిబిల్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటారు. అదీ ఎంబీబిఎస్ చదివే వాళ్ళకి, మెడికల్ చదివే వాళ్ళకి, అది ఎంట్రెన్స్ ఎగ్జామ్.
ఆహా ఓకే
అది మెడికల్ సైడు అది పక్కన బెట్ అండి ఇప్పుడు మన మాట్లాడుకునేది ఇంజనీర్ వైపు ఆ ఆ ఆ ఇప్పుడూ నేను ఫేజ్ వన్ లో ఒక ఎగ్జామ్ పెడుతన్నారు కదా జేఈ మెయిన్స్ అనేది టూ టైమ్స్ పెడతారు ఏది ఏ ఎప్ రాసింది అయితే బెస్ట్ వస్తది మార్కులు ఏ ఎగ్జామ్ లోయితే బెస్ట్ మార్క్స్ వస్త ఆ మార్క్స్ కన్సిడర్ చేస్తారన్నమాట ర్యాంక్ కోసం
హ్మ్
ఇప్పుడు అదయితుంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఫస్ట్ కేవలం ఎక్సంపుల్ బాగనే తెచ్చకున్ ఇంట్లో వాళ్ళకి వాలీ దేంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. అంటే వాళ్ళు ఎన్ఐటీస్ కి ఎంటర్ అవ్వచ్చు. ఎన్ఐటీస్ గాని ఎన్ఐటిస్ కంటే తక్కువ ఉండే ఇన్స్టుషూస్ అన్ని కూడా ఈ ర్యాంక్ నీ కన్ చేసుకోని వాళ్ళకి సీట్ ఇస్
సీట్ ఇస్తారు అది ఫ్రీ షీటా లేకపోతే దానికి కూడా ఫీజ్ ఏమన్నా ఉంటుందా
ఫ్రీ సీట్ అంటే ఒకవేళ ఫ్రీ సీట్ ఇచ్చినట్టు అంటే, అసలు దాంట్లో మనకి ఫ్రీ సీట్ అంటూ ఏమి ఉండదు అనమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాంక్స్ మన లోన్ ఇస్తాయి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి
ఓకే ఎడ్యుకేషనల్ లోన్ కూడా ఉంటుందా దీంట్లో ఓకే కే ఇదో బెనిఫిట్ మనకి
ఆ మీరు యెన్ఐటీస్ ల కానీ ఐటీస్ ల కానీ ఐఎమ్స్ లో కానీ ఇవి ఏంటి అంటే చాలా ప్రెస్టీజియస్ ఇన్స్ట్యూషన్స్ అనమాట ఇందులో మన్ పూ యువర్ స్కాలర్షిప్ అవి ఎం రావు గవర్మెంట్ ఫ్రీ సీట్ ఇవ్వరు మీరు అబ్జర్వ్ చేయల మీరు ఇక్కడబ్ అబ్జర్వ్ చేయాలి ఈ విషయం అది చాలా ప్రెస్టేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఒక్కొక్క స్టూ స్టూడెంట్ కి దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చుపెడతాది గవర్నమెంట్
ఆ
ఖర్చు పెట్టే టైం లో మనకి ఫ్రీ సీట్ ఇవ్వరనమాట. అందులో కానీ ఒక బెనిఫిట్ ఏందయ్యా అంటే, అక్కడ మనకి ఆ ఎస్బిఐ ఎస్పెషలీ ప్రతి ఐఐటీ లో, ఎన్ఐటీస్ లో, పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో, ఏందంటే ఎస్బీఐ ఉన్ ఉంటది కదా యస్బీఐ స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు అది వాళ్ళకి టైమ్ ఇస్తారులేండి ఎడ్యుకేషన్ ఇప్పుడు క్లియర్ చేయాలి అనేది టైమ్ ఇస్తారు మాకీ ఇప్పుడు క్లియర్ ఉంటే అతనికి జాబ్ వచ్చేస్తూ వచ్చిన ఒక ఫైవ్ ఇయర్స్ లోపల క్లియర్ చేయాలి చేసేస్తారు మనం అడగం లేదనమాట మన జస్ట్
వాళ్ళే ఆ అప్లై చేసుకుంటే వాళ్ళ ఓకే మనం సర్టిఫికేట్స్ ఏమన్నా ఇవ్వాలా వాళ్ళకి
టికెట్ సెంటర్ అదే మన కాలేజ్ అడ్మిషను
ఆ అవన్నీ అవన్నీ ప్రూఫ్ అనేది చూపించాలి అవును
ఎవరికంటే వాళ్ళ్ కి ఇవ్వరు కదా ఎడ్యుకేషన్ లో అక్కడ ఆ కాలేజ్ లో ఎవరికైతే మనకి సీట్ వచ్చిందో ఆ అలాట్ సీట్ అలాట్మెంట్ ఉంటది కదా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ ఆ ఆర్డర్ కాపీ ఎతకపోయి సబ్మిట్ చేయాలి అదన్నీ వాళ్ళు చూసుకుంటరు
ఇది ఓన్లీ ఎ స్బి ఐ లో మాత్రమేనా లాకపోతే
ఆహాహా ఇప్పుడు ఎజుకేషన్లోన్ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఐ ఐ టీస్ లో కానీ ఎన్ ఐ టిస్ లో కానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసు టడి యజ్ బి ఐ ఉంటది మోస్ట్లీ ఎస్బీఐ ఏ ఇస్తుంది అలాంటి లోన్స్ అన్నీ వేరే బ్యాంక్ లు ఓల్ అలౌ చేయరు ఎందుకంటే ఎ స్బి ఐ అనేది ఆ ఎ స్బి ఐ అవును ఎ స్బి ఐ లో ఏదంటే చాలా ప్రస్టీజియస్ బ్యాంక్ అనమాట
ఆహా
బ్జర్వ్ చేసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయసు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయస్కి ఉండే యొక్క అమ్ శాలరీ అకౌంట్ అంతా ఎస్బీఐ లోనే ఉంటది మీరు అబ్జర్వ్ చేయండి
ఆహా ఓకే
ఆ స్టేట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయస్ యొక్క శాలరీ ఎకౌంట్ అనేది ఎస్ స్బీఐ లోని మాత్రమే ఉంటుంది ఎఫ్ బీ లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు టయప్ అయి ఉంటారు అనమాట గవర్నమెంట్ కి ఎస్బిఐ కి టైప్ అయుంటారు మీ ఎంప్లాయస్ అంతా మా దగ్గరే సాలరీ ఎకౌంట్ పెట్